బాగున్నరా అండి
బాగుంద అండి బాగున్నా రండి
ఆ బాగున్నానండి తిన్నారా
ఆ తిన్నానండి ఆఫ్టర్నూన్ తినేసానండి
ఏంటండి స్పెషల్
ఇద్ద వ కాయండి
అ చా
ఆ
అవునండి వంకాయ చేసాను మీరెం వండరు అండి
నేను ఇవ్వాళ బెండకాయ ఫ్రై పచ్చి పులుసు చేసాను
ఏం తిన్నారండి మరి ఏం తిన్నారండి
అదే అండి బెండకాయ పచ్చిపుల్సు బెండకాయ ఫ్రై పచ్చపుల్సు
ఏం చేసు లేదండి ఇంకా
ఏం లేదండి ఇప్పుడేమో బాబు నిద్రకోస్తే జో కొడతానా
ఈ మధ్య ఎటనా ట్రావెల్ చేశారండి
ఇప్పుడేదంటే షట్టర్లు లేదు మీరు చేసారా ఎండలో
ఎండలకి ఏట్ వెళ్తున్నామండి అసల్ అసలు బయటికి వెళ్ళేలాగా ఉందండి అసలు,
అమ్మో వేరే లెవెల్ అండి ఎండ
అసలు ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ సెవెన్ అట్లా నడుస్తుందండి.
సరేనా థీ అండి ప్రజెంట్
అసలు బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుందండి అసలు మార్నింగ్ ఎయిట్ సెవెన్ సిక్స్ సిక్స్ కె వచ్చేస్తుంది అసలు ఫైవ్ థర్టీ సిక్స్ కె వచ్చేస్తుంది సన్న
అవునండి
అప్పుడే అంత ఎండు ఉంటుందండి అసలు ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అయిన కూడా పోవట్లేదండి అసలు
హ్మ్
అస్సలు ఈ ఇప్పుడు ఈ సీజన్ అయితే ఈ ఇయర్ అయితే చాలా ఇదిగుందండి.
చాలా ఎండలు పడుతున్నాయి అండి బయటికి వెళ్ళేలా లేదు ఏం లేదు పిల్లలని ఏటన్నా తీసుకెళ్దామంటే భయమే
ఆ అండి
మీ బాబా నటన్న తీసుకెళ్తారాండి.
లేదండి మావోన్ని రెండు సార్లు ఏమో దిస్కో గెట్టు పట్
ఏదైనా ఏటన్న టెంపుల్స్ కెల్లా
లేదండి లేదు ఎల్దం అనుకుంటాను ఏమైద్దో చూడాలే
ఈపారి స్వర్ణగిరి ఎల్లారండి
నాకు ఊ వెళ్లాలి మీరు వెళ్ళేరా
వెళ్లలేదండి నేను యాదాద్రి తప్ప ఎక్కడికి వెళ్ళలేద్ ఓక సారీ ఆ ఎక్కడికెళ్లలేదండి
హ ఏ అండి మీరు ట్రావెల్ చేయరా
ఏంటండి
ఎక్కువ ట్రావెల్ చేయరా
ఆ చిన్నోడు ఉన్నాడు గదాఅండి చిన్నోడు లేకపోతే అతే ఎటన్నా తిరిగొచ్చండి
మస్మగడ్
ఊ
ఏం చేస్తున్నారండి ఇంకా
ఇడి దాన్ని మెంతుల పేస్ట్ పొద్దునొక్కలు మంచిది తలకి పెట్టుకుంటే అన్నారు స్కల్కి
ఓకే
అట్లాగే చేస్తున్నా
అవునండి చాలా మంచిదండి అసలు సిల్క్ అయితే హెయిర్ ఎంత సిల్కీ అవుతుందో తెలుస అండి మెంతులకి మెంతులకి గాని పెరుగు గాని చాలా హెయిర్ సిల్కీ అవుతుందండి
అవునా
మన ఫంక్షన్స్ టైమ్స్ లో గానీ ఏదైనా బయటిక వెళ్ళే టైమ్ లో తలస్నానం చేసే ముందు పెట్టుకుంటే హెయిర్ చాలా బాగుంటది
ఇంట్లో మెంతులుఅప్పుడు ఆ మధ్యలో ఏమో కొని పెట్టానండి పెట్టేసి పో కరాబ్ అయిపోయినాయి ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచించండి రోజులు
అయితే మీరు ఇప్పుడు దాంట్లో ఏమంటారు కొంచెం గోరింటకు పౌడర్ కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది
అవునా ఏమోండీ అది యాడ్ చేయల ఇంకా నేను నా దగ్గర
ఎట్లాగో మిక్స్ చే ఒకవేళ ఉంటే త్రీ ఫోర్ స్పూల్స్ యాడ్ చేయండి బాగుంటది హెయిర్ ఇంకా ఇట్లా హెయిర్ ఆయిల్ ఇప్పుడు మనం ఇప్పుడు పారాషూట్ ప్లేయిన్ ఆయిల్ తెచ్చు కోవాలండి ప్లేన్ ఆయిల్ తెచ్చు కొన్ని దాంట్లో మందార పువ్వు మే లు ఉల్లి ఉల్లి పయ ఉల్లిగడ్డ ఆ మందారాకు పు మందారపువ్వు శిఖకాయ అని ఉంటది ఉసిరికాయలు ఈ ఎన్ని ఏసీ ఇది బాగా మరిగించాలి
హ్మ్
చాలా సేపు మరిగించిన తర్వాత మనకి కలర్ వచ్చద్దండి రెడ్ కలరు అని కలర్ని మారిపోద్ది కలర్ మారిన ఆ ఒక సపరేట్ డబ్బలకి తీ కొని తల స్నానం చేసే ముందు ఒక గంట రెండు గంటల ముందు పెట్టుకొని బాగా మసాజ్ చేయాల్సిది కాయలతోటి హెయిర్ గ్రోత్ మంచిగా అవ్ కదండి
ఒకప్పుడు బాగా చేసానండి ఇప్పుడు ఏమంట్రు టైం కుదురతలేదండి ఒకప్పుడైతే
ఉమ్ ఉమ్
బాగా హెయిర్ కేర్ తీసుకునేదాన్ని
ఉమ్
ఇప్పుడైతే డెలివరీ అయిపోయిన్నో అని మంచిగానే వస్తున్నాయి చేసే గ్రోత్ కాదు కదా
ఆ నిన్న అస
య్యో ఆ
ఉమ్ ఏంటండి
నేను పుట్టినప్పటి నుంచి హెయిర్ గ్రోత్ కదా ఏ గ్రోత్ తీసుకునే స్టేజ్ లో లేనండి
నా ప్రెగ్నెన్సీలో అండి హెయిర్ ఎంత బాగుండేనండి అసలు చాలా దుడ్డ్ పొడవు దొబ్బుగుండేనండి అసలు జుట్ ట్టు అప్పుడు మనం తీసుకునే ఫుడ్ అట్లా ఫుడ్ వల్లన దేని వల్లనో కానీ ఇ బాగుండే అండి నా హెయిర్ చాలా చాలా తిక్కుండే అసలు ఇప్పుడు వచ్చేసరికి చాలా సరన్నగా అయిపోయిందండి అసలు
ఇంకా ఏంటండి
చెప్పాలండి
ఏముందండి రోటీనే
హు ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మా పిల్లడు ఇప్పుడే లేచ్చాడు ఆ
అడుకుంట
గో ఏడుస్తున్నారు
మా వాడు మంచిగా బండ్లు ఎక్కుతాడు పెద్ద పెద్ద బండ్లు గావాలి మా అబ్బాయికి చిన్న చిన్న బండ్లొద్దు
మవుడున్న ఆవిడెవరో ఇప్పుడు ఇంకా
పెద్దోళ్ళు తోలే బండ్లు కావాలి ఆయన బండ్లు పక్కకు పడేస్తాడు ఇప్పుడే బండి రైజింగ్ ఇస్తాడు ఆయన బండ్లు ఆయనకు నచ్చవు పక్కకు పడేస్తాడు అసలు ఆళ్ళ నాన్న ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టిండా సైకిల్ అసలు ఇంతవరకి సక్కగా ఎక్కింది లేదు ఏం లేదండి అసలు అనవసరంగా తీసున్నావు అనిపించిందండి
వాళ్ళు అడగ ముందే ఏది పడతే తీసుకోవద్దండి
ఇక పిల్లలు ఆడుకుంటున్నారు గదా చూస్కు చూసుకుంటున్నారు గదా వా చూస్తున్నాడు గదా అని కొనిచ్చినామండి మేము ఆ సైకిల్ ఎక్కడు చేయడండి అసలు పక్కనోళ్ల సైకిల్ కావాలంటాడు ఆయన సైకిల్ పక్కకు పడేసి ఇ
అంతే అండి పిల్లలకి ఉన్న వాటికన్నా లేని వాటి గురించి ఎక్కువ ఇది ఉంటది
వాళ్ళే వాళ్ళు ఉమ్తీ తీసుకోరండి అసలు పక్కన వాల్లే తీసుకుంటారంండి అసలు
కామన్ అండి అందరిలలో అది కామన్ కా
అన్నన్ని వేలుబట్టి కొంటామా వాళ్ళవి వాళ్ళకసలు నచ్చినే నచ్చవు
అహహ అది మాత్రం నిజం
మనకి ఇంకా పైసలు బొక్కండి
అలాగే
మళ్ళీ అనిపిచ్చింది మళ్ళీ తర్వాత గోంటమ ఇలాంటివి అనిపిచ్చింది అహ
కరెస్ట్ అట్లా అనేసి కొనడం మన తప్పది
హ్మ్ ఏమో పిల్లల్ని చూసుకుంటా ఎందుకు లేవా పిల్లల్ని చూసుకుంటా ఎందుకనిలే అని మేమి కొంటాయి అతి ఒక్కడు చెయడు పక్కకు పడేసుడే
పిల్లలంటేనే అంతండి ఏం చెప్పేటట్టుండదు చేసేట ఉండదు చూడాలి ఇప్పటివరకయితే మావోడు నాకేం స్టంట్లు ఇవ్వలేదు ఇక మీదగాచ్చం సది అనేది
ఊ ఓకే అండి మరి
సరే అనా